హలో
హలో డాడి ఆహా వినపడు తుందా
ఆ
ఏం చేేస్తున్నారు
ఏం లేద్ డ్యాడీ
ఇది ఓపెన్ అందా
ఆ ఓపనే
ఆ ఓకే మమ్మేతంది
మమ్మీ ఏం లేదు మమ్ కాళిగున్నది
అవునా తిన్నారా
ఆ తిన్నాం మధ్యాహ్నం తిన్నాం సాయంత్రానికి రెడీ అయితానం తిన్డాని
ఉహూ పుపి ఫోన్ చేసిందా
ఆ చేసింది కదా
ఏమన్నది
అ బాగా రాసిన ఎగ్జామ్ అని చెప్పింది
అవునా మ ఇంటికి ఎప్పుడు రవాలే మేము
ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడు సెలవులు ఎప్పుడున్నాయి మీకు
సెలవులు లేవు గనీ వైద్
ఆఆ ఇదకోస్తే బలిచ్చేటప్పుడు ఆ ఫోర్టీన్త్ కు బుక్ చేసుకోండి ట్రైన్
ఆ పప్పి పప్పి ఫోన్ చేశిన నేను పప్పి ఎం అన్నది ఇట్లా డాడీ వస్తనని అంటున్నారంటే వద్దు నాకు బుక్స్ ఏం తీసుకొస్తా అనుకోట్లేదు ఇంటికి
ఆ
షిఫ్టీకదా హాస్ట్ ఎట్లా నైనా
అవును
మరి ఇప్పుడు అంత మొత్తం ఇంటికి మోకొచ్చి మళ్ళ కాలేజ్ కొత్తకాస్ట్ల్ కు మోసాంటే ఇంక చే ఇక్కడ చుచుడు బెటర్ కదా
ఆ
ఉన్నది
అహ అవునవును బుక్స్ అన్ని అక్కడే ఉండాలే వాళ్ళై వాళ్ళయి ప్రిపేర్ కాబట్టి అవును అవునవును అక్కడ బుక్స్ తీసుకురావొద్దు అన్నే ఉండాలే
ఆ
కాకపోతే ఈ ట్రంక్ బాక్స్ తీసుకపోతే మంచిగా ఉంటునేమో అనిపిస్తంది నాకు
ఆ ఇటు మళ్ళా వస్తాయి షిఫ్ట్ అయినప్పుడు
ఉ
అప్పుడు అడికొచ్చి అప్పుడు జాబ్ చేయండి
ఓకే ఇంకా ఎం చేస్తానవు
చెప్పాల డాడి ఓ ఏవారు మమ్మి వత్తాంది
మమ్మీ ఏదో చీర కొన్నది చీర కొన్నది దానికి నిన్న జాకెట్ కొంటే బ్లౌజు ఐదు వందల రూపాయలు అది
అవునా
ఐదు ఐదు వందలు అని చెప్పి నాతోని వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టించిింది అయితే ఇలా కుట్టడానికి పోదామని అనుకుంటున్నాం
ఎక్కడికి
ఆ టైలర్కి ఇయ్యడానికి టైలర్
ఆ కుట్టడానికా
అవును
బాబుచి ఏం చేస్తన్నారు
ఏమో ఎక్కడన్నారో వాళ్ళు లేరు నా దగ్గర
అవునా ఉ ఉ
కేస బేటా
ఫుట్బల్ రెడీ సాత్విక ఎగ్జామ్ మంచిగా రాసింద మంచిగా రాయలే డాడీ
అవునా
ఉ శివట్ హండ్రెడ్ ఆవుట్ ఆఫ హండ్రెడ్
ఔట్ ఆఫ్ హండ్రెడ్
ఉ
వా
ఏమైంది తెలుసా మేము పోయినాం ఇట్లా ఫస్ట్ పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్ తీసుకోని ఏం తీసుకోనిపోనిరు ఇంకా ఉత్తి పెప్పదాం పోవాలి ల పోడింగ్ రాసినట్టు రాయాలి ఎగ్జామ్ ఆడ అయితే తను లాప్టాప్ లో రాసింది ఆడ ఓపెన్ చేసింది కాసేపు అయిపోయింది అన్నట్టుగా అడ చెప్ చెప్పేసి ఇంక అయిపోలేదు ఇంకా సబ్మిట్ నొక్కలే
ఆ
సబ్మిట్ నొక్కకుండానే వచ్చి మళ్ళ రూమ్కి వచ్చి మొత్తం ఫోన్ చేసి మొత్తం వస్తుంది కరెక్ట్ కరెక్ట్ వస్తుంది
ఆ
ఎలా ఆడ వచ్చినాయి మార్క్స్
మళ్ళ నువ్వు అట్లా చేస్తే ఎక్కువ
నేను అట్ల చేస్తాను నేను ఫోన్ నను డై తీసుకోపోలేదు
మ్మ్
నే ల్యాప్టాప్ తీసుకపోను ల్యాప్టాప్
మరి ఆమె తీసుకుపోయిరు నువ్వు కూడా తీసుకోపోవచ్చు కదా
మేము మా పొద్దున్న రివ్యూ అయింది మాకు
అమ్మాయి లేదా
ప్రాజెక్ట్ రివ్యూ అయింది ప్పుడు అయింది కాని నేను పానీపూరి తింటున్నాను ఆ పానీపూరి తిని అనే ఆగిపోయింది ఇంగ మేము నేను వెన్నెల ఇట్లా వచ్చేసినం ఇంగ హాస్టల్ బ్యాగ్ పెడదాం బ్యాగ్ ఎందుకు కింద అన్నటుగా
అ దానివల్ల ఏమన్న ఉపయోగమా
యోగమ అంటే ఉపయోగమే అంటే దాన్ని బట్టి ఏనా ఏదో ట్రేనింగ్ ఉందట డాడీ కాలేజ్ లో ఎంతమంది అంటే మొత్తం వెయ్యి మంది ఎంత మంది రాస్తన్నారు అందులో నూట యాభై చార్ట్లు యూస్ చేస్తారంట
ఏమంట
యాభై
ఆ
మ్మ్ వర షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తార్ ట్రైనింగ్ ఇస్తారంట
మ్మ్
మ్మ్ దానికి ఎగ్జామ్ పెట్టిర్రు ఇట్లా
బ నువ్ వరి అమ్మాయి తీసుకోపోతున్నప్పుడు నువ్వు కూడా అట్లా చేస్తేయి పో నీకు చెప్పలేదా
నాకేం తెలుసు అస్సల్ రా అంటే అంటే ఎట్లాంటే ఒకసారి ఓపెన్ చేస్తారా మళ్ళీ ఓపెన్ చేయికి రాదు ఒకటెసారి ఓపెన్ చేస్తారు దాన్ని సెక్ కండ్ టైమ్ ఓపెన్ చెయ్యనికి రాదు
ఓపెన్ చేసింది సప్పిడిగా వచ్చింది ఇగ
ఆ క్లోజ్ చేయకుండా వచ్చింది ఇగ మ్మ్ అప్లై అయిపోయింది ఈరోజు
అస్సలు ఆ తెలివి నీకు లేదు
వచ్చింది
మరి నువ్ పాలోగాలే
మరి నేనేం చెయ్యాలి ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకోబలేదు కానీ తీస్కపోయినం కాబట్టి ఇట్లా రాద్దామ్ అని చెప్పింది నేను
మ్మ్ మళ్ళీ ఎప్పుడుంది
ఇంగ తరువాత వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు ఉన్నప్పుడు
తూ ఎనపార్జం క్లేజి
పొద్దున పల్త్రోప్ రివ్యూ అయింది
ఆ అంటే ఏంది రివ్యూ అంటే ఏం చేయాలి.
ఇప్పుడు నువ్ ఏం నేర్చుకున్నావో అంటే ఇప్పుడు నేను ఏంది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒకటిక ఏం తెలుసు నేను చెప్పినాను కదా ఇప్పుడు మమ్మీకి తెలుగు రాదు మాట్లాడం చదరడం రాదు మమ్మీకి అది వింటది కదా వాయిస్ అయితే వింటది కదా అట్లా ఆ తెలుగు హా నేను ఏం చేస్తున్నా ఇది ఇవాళ నేను చేసిన పని ఇది ఈ రోజు ముఖ్యాంశములు ఇవి అని మనం ప్చ్ చదివితే ఎట్లా చదువుతుదో అట్లా అది వినిపిసస్తాది వాడికి వినిపిస్తాది ఇట్లా తెలుగైతే తెలుగు హిందైతే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇలా మూడు లాంగ్వజ్స్ లో వస్తాయి అట్లా ప్చ్ అంటే ఫస్ట్ ఇట్లా న్యూస్ పేపర్ వస్తాది. న్యూస్ పేపర్ చదువుతుది రీడ్ అని గొట్టామ్ గానే రీడ్ చేస్తాది.
ఆహా
అట్లా చేసినా ఇప్పుడు మన ఉంటే కదా కొన్ని యాప్స్ ఇట్లా ఎంటది వేటూన్యూస్ ఆప్
అవును
ఆ ఆప్లక్క ఇది
ఆహా అది చదవాలి ఇది రీడింగ్ చేసే
ఆ అదే రేంజ్ చేస్తది ఇట్లా మళ్ళా తెలుగు రా నాకు తెలుగు చదా నను రాదు కదా
ఆ
నాక్ తెలుగు రాదు కాబట్టి చేంజ్ లాంగ్వేజ్ మీద కొటిన్నా అనుకో అది ఉంటది గా చే లాంగ్వేజ్ అని కనిపిస్తది అడా తెలుగు హింది ఇంగ్లిష్ చేంజ్ లాంగ్వజ్ అని అట్లా చేంజ్ చేసుకోవచ్చు
మ్ హు
మ్ అట్లుంద ఇ చేసుకోవచ్చు, ఇప్పుడుకి అది ముఖ్యం అనిపించింది అనుకో, దాని ఎక్కడనా దాబ పెట్టుకోవచ్చు అంటే సేవ్ ఇట్లా సేవ్ నొక్కుతమ్ మనం ఫోన్ లో సేవ్యేటట్టుగా
మ్ మ్
అట్లా సేవ్ చేసుకోవచ్చు
పేపర్లు దిద్దాలి డాడి
పేపర్లా
మ్ టెన్త్యి
మ్ డాడీ నీ కొటి చెప్పాను కాబా ఒకసారి నేను ఏందాది ఒకటి చేస్తారడి రూమ్ఫై అని ఒకటి ఇయ్అంటే ప్చ్ మన నాకు మా రూమ్ ఇట్లా కావాలి, మా రూమ్ లో థింగ్స్ ఇట్లా కావాలి. మాకి ఇది ఈ ప్లేస్ టీవి కావాలి ఈ ప్లేస్ లో అని అనుకుంటాం కదా అదినేను చేసిన
అవునా
అలా అయిపోయింది నీకు
సక్సెసా
ఎస్ న ఎక్స్ప్పు చూసార ఎనిత
ఓకే ఓకే బేటా
హ్మ్ మస్తు అక్కడ నైట్ టూ దాకా వస్తున్నా తెలుసా దాని మీద నేను
అవునా
ఉ ఎట్లా అంటే కోడింగ్ రాసినట్టు రాసి ఆ కోడింగ్ రన్ అని నొక్కినం అనుకో ఇప్పుడు నేను చెప్పిన కదా వే టు న్యూస్ యాప్ అది ఎట్లా కనిపిస్తదో స్క్రీన్ మీద మనకి ఇట్లా వచ్చేవి అంటే కలర్ కలర్స్ అయినా న్యూస్ అయినా ఎట్ల వస్తదో ఫోటోల తోని అట్లా రావాలి. ఉ అట్లా చేసిన పి పి టీ చేసిన. అట్లా ప్రెసెంటేషన్ చేయడానికి. ఆ అది వేస్ట్ వద్దమ్మా నాకు నువ్వు పోయినసారి చె చెప్పినవు కదా సరే నాకు నాకు గుర్తుంది నువ్వు చెప్పింది నేను ఏం చేసినావు నాకు చూపించని చెప్పింది
ఎవరు
మా మేడం ఇట్లా అంటే వాళ్ళకి కొంతమంది ఇస్తారు నువ్వు పోయి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు నువ్వు ఎట్లా చెప్పినవు అన్న దాన్నిబట్టి టిక్ మార్కులు ఇస్తారు ఉ అట్లా మేడమ్ కి చెప్పినా బాగుందమ్మా ఇంకా ఏమని చెప్పిందంటే ఆ మేడం ఇప్పుడు మమ్మీకి ఇట్ల కొంచెం తెలుసు నాయిస్ నోక్కాలని తెలుసు సౌండ్ నొక్కాలని తెలుసు నొక్కేస్తది వింటది. కానీ కొంతమంది అది కూడా తెల్వదు కదా కాని ఫోను వాడుతరు అట్లాంటోల్లాకు ఎందంటె నాకు ఒచ్చు నీకు రాదుకదా నీకు నేను షేర్ నొక్కిన అనుకో నీకు షేర్ నొక్కితే నువ్వు ఓపెన్ చేస్తావ్ కదా నువ్వు ఓపెన్ చెయ్యంగనే ఇట్లా వీడియో మొత్తం ఫొటోస్ లెక్క అదంతా కాకుండా కొన్ని నాకు వాయిస్ మెసేజ్ ఇస్తావు కదా. నేను ఏం చేస్తున్నా తిన్నా ఇలా వాయిస్ మెసేజ్ లెక్క అట్లా వాయిస్ మెసేజ్ లెక్క పోవాలంట. అట్లా చేయి ఇంకా మంచిగ ఉంటది అంటుంది.
ఆహా
ఆమె అన్నది అట్లా. ఇంకా ఇది చేసేదానికే తల ప్రాణం తోకకి వచ్చిందంటే ఇంకా మనం ఇక్కడ రాస్తే అక్కడ వాయిస్ లెక్క మొత్తం మెసేజ్ లెక్క వెళ్లిపోవాలాంట. అది అసలు కానిపని అని అన్నాను. అ ఫుల్ భయపడ్డా ఏం చెప్తదో ఏమడుగుతదో పోయినసారి తిట్టింది నన్ను ఆమె. ఇట్లా ఈ పేపర్ ఎవరు ఇప్పుడు పేపర్ ఎవరు చదవతారు పేపర్ చదవకుంటెందమ్మా ఇట్లా యూట్యూబ్ లో టుడేస్ న్యూస్ అని కొడితే వస్తది కదా. నీ దానికి నీ దానికి ఏంది స్పెషల్ అని అన్నారు. మళ్ళా వే టు న్యూస్ యాప్ ఉంది కదా అది మొత్తం వీడియోస్ తో ష షార్ట్ చిన్న చిన్నగనే అందరు వినొచ్చు చూస్తారు అని అంది. నీ స్పెషాలిటీ ఏంటిది. అంటే మళ్ళా మేడం అంది స్పెషల్ న్యూస్ యాప్ లో న్యూస్ కనబడుతది కానీ చదవదు కదా అది. ఇంకా న్యూస్ పేపర్ కూడా మనం పేపర్ తిప్పి మనం చదువుకోవాలి. కానీ మళ్ళీ అయిన సైజు రెడీ ఫాంట్ సైజు.
ఆ
స్పాన్సర్స్ కొంచెం చిన్న చిన్నగా ఉంటది. న్యూస్ పేపర్ అనుకో చిన్న చిన్న ఫాంట్ ఉంటది మనకు కనపడదు. ఇట్లా దగ్గర చూస్తే కనపడదు. ఇంగా ఇట్లా సైట్ ఉన్నోళకు కూడ పేపర్ సైజ్ జూమ్ చేసుకోవచ్చు మనకు ఎంత కావాలంటే జూమ్ చేసుకోవచ్చు దాన్ని అట్లా అట్లా చదవచ్చు అని చెప్పిన ఉ
ఇంకేం సంగతులు
సాత్వికది ఏమో కార్ పూలింగ్ అయితనే ఒక యాప్ వెబ్సైట్
ఏంటిది
కార్ పూలింగ్ అంటే ర్యాప్ ఇప్పుడో లెక్క అనుకుందాం. ఇప్పుడు ఎట్ల అంటే ఇప్పుడు రాపిడో అంటే ఇప్పుడు ఎవరో ఒకరు మనం ఎక్కించుకుంటం వాల్ డ్రాప్ చేస్తరు కదా.
అవును
అది అట్ల అమె చేసేది అట్ల కాదు ఎట్ల అంటే ఇప్పుడు నా నాకు కారు ఉంది నేను ఇక్కడ నుంచి మన ఇంటికి వస్తున్నా దారిలో వాళ్ళ ఇల్లు ఉంది అ దార్లో ఎడ్కిపోతే అత్తన్న అతను నాతోను రావచ్చు కదా ఆడదాక
ఆ
అట్ల వస్తది అట్ల వస్తే తను వస్తే తనకేం ప్రాబ్లం లేదు కద ఇప్పుడు వచ్చేటోనికి మరి తీసుకపోతున్న నేను నాకు ప్రాఫిట్ కావాలె కద
అవును
అట్ల ఇప్పుడు నువు బస్సు కు పోతే బస్కి ఎంత ఫీజు కడత అంటే టికెట్ కి ఎంత కడతవో
ఆ
ఇచ్చేసేయి అంటది అట్ల అట్ల ఇగేస్తరు ఒప్పందం ఉంటది అట్ల ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు అందరు మంచొళ్ళు ఉండరు కదా ఇప్పుడు కార్ ల నేను డ్రాప్ చేస్త అంటే అందరు మంచోళ్ళు కాదు కదా
అవును
దానికోసం అని చెప్పేసి సి ఇట్ల సెక్యూరిటీ కని ఒకటి ఉంటది యాప్ ఇట్లా ఒక దాంట్లో యాడ్ చేస్తారు ఇట్ల అది వెడుతరు మనకు కారోడు సెక్యూర్ కాకపోతే మరి ఎక్కినోడు కారోని చంపేసి అది ఎత్తుకపోతే
అవు
అట్ల కూడా ఇట్లా సెక్యూ టీం వాళ్ళకి సెక్యూరిటీ వీళ్ళ సెక్యూరిటీ లెక కొనట్ల ఇట్ల యాడ్ చేస్తరు ఇట్ల కొన్ని ఆన్ల కావాల్సినై
ఇంక బానే ఉంటది
ఓ అట్ల అయింది అది ప్రాజెక్ట్ అన్నది